హలో హయ్ అండి
హాయ్ అండి
బాన్నారా
ఆ బావున్నామండి మీరు బాన్నారా
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారు
ప్రజెంట్ ఏం లేదండి పని వర్క్ అయిపోయింది ఇంట్లో పని
ఉమ్
ఉమ్ ఇప్పుడే ప్రజెంట్ కూర్చున్నాను ఇలా
అవునా టీవీ చూసరా అండి మీరు
ఆ చూస్తామండి టీవీ
ఆ ఏమేమి సినిమాలు చూస్తారు
ఉమ్ హరర్ మూవీస్ చూసనో ఈ మధ్యలో కాంచనా కాంచనా వన్ టూ అవి చూసాను రాజుగారి గది ఆ ఇస్
దయం సినిమాలంటే
ఆ ఇష్టమండి మీ కండి
మాకు కూడా ఇష్టమండి మంచిగా చూస్తాము ఏది కొత్త సినిమా వస్తే ఆ సినిమా చూస్తాము
అవునండి ఇప్పుడు టీవీలో చూస్తారా లేకపోతే మొబైల్లో చూస్తారా
ఆ కొన్ని కొన్ని మొబైల్ లో చూస్ చూసేదండి అప్పుడు ఐబొమ్మ ఉన్నప్పుడు ఇప్పుడు అది లేదు ఇది కాబట్టి ఫోన్ టీవీ లోనే చూస్తున్నాము
హ్మ్ అది ప్రెగ్నెంట్ లా చేసింది కదా
అవునండి అందుకే టీమ్ లోనే చూస్తున్నాము వీర విరూపాక్ష చూసారా అండి
ఆ చూసానండి
తెల్ సాలా బాంటది కదా అండి అసలు
అది టూ త్రీ టైమ్స్ చూసానండి అది ఆ మూవీ అయితే నేను
ఆ రాక్షసుడు చూసారా రాక్షసుడు
ఆ చూశానండి చూశానండి మీరు
పామూ రాక్షసుడు కూడా ఈ రాక్షసుడండి క్రిస్టోఫర్
ఆ చూసినానండి
ఆ ఆడపిల్లల్ని చంపేస్తాడు
ఆ చూసినాం చూసినానండి
అసలు అదయితే నా ఫేవరెట్ మూవీ అండి అసలు ఆ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అసలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే ఎవరు చంపుతున్నారు ఎవరు చం తున్నారు అనేది ఒకటి ఉంటది
అవునండి
చాలా బాంటది అసలు అమ్మాయిలు ఒక్క అమ్మాయి అట్లా తనని మంచిగా చూసుకుందనేది లేదు
అవునండి
పాపం చంపేస్తూ వస్తాడు అమ్మాయిలందరినీ
మీకీ ఏ మూవీ ఫేవరెట్ అండి
ఏంటండి
ఏ మూవీ ఇష్టమండి బాగా
ఏమూవి ఇష్టం అంటే ఇంకా ఎప్పుడు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి కదా అండి ఇష్టం అంటూ ఏం లేదు అన్ని మంచిగానే అనిపిస్తున్నాయి కదా
అవునండి అప్పుడు కంటే అప్ ఇప్పుడుకంటే అప్పుడు వెనకట మంచి గుండేదండి మూవీసు
ఆ అవునండి అప్పుడు ఒక అర్ధవంతంతో ఉండేదండి ఒక అర్ధం అంటే ఇంట్లో ఇంట్లో ఇప్పుడు అమ్మో ఒకటో తారీఖు సినిమా చూస్ సారాఅండి అసల అదయి ఎంత బాంటదండి
ఆ చాలా బాంటదది
ఇవేంటంటే ఇన్స్పిరేషన్ అంటే అవును మనని ఇంట్లో జరిగేవే రోజు మనము సరుకుల్ అయిపోతాయి డబ్బులు లేవు ఇట్లా ఉంటది కదా అండి
అవునండి
అట్లా బాంటది ఇప్పుడు ఇవేమో అర్థం లేదు ఏం లేదు కొట్టుకునుడు తన్నుకునుడు పాటలు డ్యాన్
ఊ ఇప్పుడు అంత ఇంట్రెస్టు పెట్టట్లేరండి మూవీస్ మీద అప్పుడు ఉన్నం ఇంట్రెస్టు
అవునండి అసలప్పుడు ఎంత బాండే దో సినిమాలు ఇప్
ఆ ఇప్పుడేముంది టూ డేస్ ప్రాటీస్ లో ఉంటది తర్వాత ఫోన్ టీవీ లోకైనా ఫోన్లకైనా వస్తు స్తుంది చూస్తున్నారు
ఆ చూస్తున్నారు టాకీస్ లోకెళ్తారు చూస్తారు కానీ ఇగ బల్గమ్ సినిమా బాందండి ఈ రోజుల్లో మళ్ళీ బల్గమ్ సినిమా బాగుంది
ఆ బాందండి
హ్మ్ ఆ అసలు అ అట్లా ఆత్మ కి శాంతి కూరదు అందరూ కలిసి ఉండాలి బల్గం అంతా ఒక్క దగ్గర కూడాలి అనేది ఒకటోచ్చింది
అవునండి.
మ్ అట్ల మంచిగుంది కదాండి.
అట్ల బాగుందండి.
అసలు పాటలు గాని ఫస్ట్ టైం చూసినప్పుడయితే ఏడ్చినా అండి నేను ఆ పాటలు గాని ఆ పిట్ట ముట్టకపోవడం గాని అసలు చాలా ఏడ్చేష్న
అవునాండి. చాలా ఫస్ట్ చూసినోళ్ళు ఎవరైనా కొంచెం ఫీలవుతారండి. చాలా బాగుంటదసలు ఆ మూవీ
హ్మ్
మ్. చాలా బాగుందండి మూవీ ఇంగా ఈ అం త తర్వాత ఇంగ ఏ మూవీస్ అంత మంచిగ రాలేదండి.
ఆ ఇంగ అంత సోది సోదే వస్త వస్తుందండి. మొన్న చూసారా అండి విజయ దేవరకొండ రష్మిక మంచిగ పెళ్లి చేసుకున్నారు.
ఆ చూస్నమండి చూస్నమండి. మ్యారేజ్ అయ్యింది.
ఇంగ వాళ్ళైనా మంచి గుండాలండి. నాగ చైతన్య సమంత లాగ్కాకుండా
ఆ వీళ్ళు కూడా మంచిగా మంచిగా హ్యాపీగా ఉండాలి.
ఆ వాళ్ళనోకరు ఇన్స్పిరేషన్గా తీసుకునే లాగా ఉండాలండి ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకో ని నాగ చైతన్య సమంత విడిపోయారు. ఆ అలా ఉండకుండా ఒకరి కొకరు ఇన్స్పిరేషన్ లాగా చూ వాళ్ళని చూసి నేర్చుకునే లాగుండాలని అనుకుందాం.
అవునవునండి. అట్లుండాలండి ఇప్పుడు ఊర్లో కెళ్ళి వాళ్ళు సత్య నారాయణ వ్రతం చేశారు. అన్నదానం చేశారు. వచ్చినోళ్ళకి లేదంటూ బెట్ చేసిండ్రు. ప్రతి టెంపుల్లో అన్నదానం చేసిండంట
అవునంటండి. ప్రతి గుడికెళ్ళి అన్నదానాలు చేస్తున్నార ంట. ఆ అనాథాశ్రమంలోకి వెళ్ళి పిల్లలకి బట్టలు అవి ఇవి చేస్తున్నరంట. మంచి పనులు చేస్తున్నారండి అసలు వా వాళ్ళైతే
అవునండి అట్లా చేసి మంచిగా హ్యాపీగా ఉండాలండి వాళ్ళు
గీతా గోవిందం నుండే లవ్ స్టార్ట్ అంటా అది నిజమైన లవ్వండి ఎందుకంటే ఎవ్వరికి తెల్వ కుండ దాశి పెట్టిర్రిన్నిరోజులు. మ్మ్.
హ్మ్
ఇంకా అండి. ఇంకేమేమ్ సీరియల్స్ చూస్తారా అండి మీరు
సీరియల్స్ చూడనండి.
ఆ మేమ్ కూడా చూడనండి. ఏంటి ఒక రోజు చూస్తే అలవాట్ టు పడిపోతామేమో మళ్ళీ ఒక రోజు పనుండదు చూస్తాము ఇంకో రోజు పనుం
చూడాలనిపిస్తది. ఆ ఒక్కసారి చూస్తే ఇంగా అలవాటైపోతది సీరియల్స్
అ పని చేయలేము ఏం లేదు సీరియల్స్ చూసుకుంటూనే కూర్చుంటాము. అందుకే సీరియల్స్ చూడమండి ఏమైనా సిన్మాలే చూస్తాము.
అవునండి. సినిమాల్నే చూడాలి సీరియల్స్ తక్కువ లేకపోతే న్యూస్ అవి వినాలండి. న్యూస్ ఎక్కువ వింటే కొంచెం తెలుస్తదండి.
మ్మ్. మ్ ఈ సీరియల్స్ చూడ్డం వల్ల అన్ని నేర్చుకోవాల్సి వస్తాంది. ఆళ్ల చూసి అత్త కెట్లా చేస్తుంది. కో కోడలికెట్ల చేస్తుందో అత్త అని అళ్ళు చూసి నేర్చుకుంటారు.
అవునండి ఎక్కువ అట్ల చూసి ఇన్స్టాగ్రామ్లో రీల్ స్ అవన్నీ
అవునండి. అసలు వెనకటోళ్ళు మంచి గుండేదండి. ఏ ఇత్తులు జిత్తులు తెల్వకుండా ఈ మంచి ఇప్పుడేముంది టీవీ చూసి కొంత నేర్చుకున్నారు. సీరియల్స్ చూసి కొంత తెలివి నేర్చుకున్నారు. ఇప్పుడు ఫోన్లు మనిషి ఒక ఫోనయిందండి ముసలోళ్ళకి కూడా ఫోనే
అప్పుడైతే ఎందుకంటే ఫోన్లే లేకపోయేది. ఒక ఉత్తరం ద్వారా తెలుసుకునేదాన్ని అందరూ.
ఇం వరయినా అదేడింగ
అవునండి
ఎవరైనా ఇక అదే చూస్తున్నారు అసలు తెలివి అది ఫోన్లలో చూసుకోవడం
అవునండి
ఎందుకోండి అలా మారిపోతున్నారు ఫోన్ల వల్ల చాలా గరాబ అయిపోతున్నారు పిల్లలు కూడా పిల్లలకి ఇస్తారా అండి మీరు ఫోన్
పిల్లలకి ఇవమంది
ఇవద్దండి అంచే వాళ్ళని ఎక్కువ ఎక్కువ క్రీడల్లో పాల్గొనమని ప్రోత్సహించండి ఫోన్ ఇచ్చే బదులు
అ ఎందుాలి న్స్ సాంగ్స్ కరాీ నేర్పివాలండి పిల్లలకి
అ అవునండి మంచి సెల్ఫ్ సెక్యూర్గా ఉంటుంది కరాటీ
నా భప మబ్బీ సంబంధి కాదు
అవునా అండి ఒక వన్ ఇయర్ అట్లా పంపించినా చాలండి వాళ్ళకి మంచిగా తెలుస్తుది మంచి ఉంటది అయితే నేను ఫ్యాన్స్ అవన్నీ నేర్పిస్తానండి మా పాప దకి మా పాపతో పాటు వేస్తాను నేను కూడా
ఆ వేయాలండి మనం కూడా వేస్తుంటే పిల్లలు కూడా మన చూసి వాళ్ళు ఫాలో అవుత మనం ఫోన్ చూసినామనుకో వాళ్ళు ఫోన్ చూస్తారు
ఆ నాకు ఫోన్ పెట్టు అని అంటున్నారు
అవును అలా వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తే అదే చేస్తారు కాబట్టి మనం డ్యాన్స్ అయినా లేకపోతే చదవడంమయినా ఏదో ఒకటి చెయాలండి
అవునండి కాకపోతే అంత వాళ్ళ పనులు చేసేవరకి అే మనకి ఇది అవుతుంది మనం బుక్స్ చదవడం అలా టైం ఎక్కడ ఉంటదండి మనకి మీరు ఏం చేస్తారంండి ఖాళీగానే ఉంటారే మన పని చేస్తారా
ఏం చేయమండి తలిగానే ఉంటాం ఇంట్లోనే
అవునా ఇంకా పిల్లలకి మంచి అన్ని నేర్పించుకుంటూ ఉంటారా
ఆ అవునండి నేర్పించుకుంటూ
ఈ స్కూల్ ఎకుయి రాగానే ట్యూషన్ క అని పంపకండి మంచిగా పిల్లలతో ఆడుకోమని చెప్పండి అట్లా ట్యూషన్ క పంపడం వల్ల వాళ్ళు చాలా మిస్ అవుతారు అన్ని గేమ్స్ అవి ఇవి అన్ని మీద ఇదయిపోతారు
మిస్ అవుతారు నీ ఇంట్లో చెప్పిన మొబైల్ లేకపోతే టీవీ చూస్తా అరు ఇబ్బంది పెడుతున్నారు కొంచెం అని ట్యూషన్ పంపిస్తున్నామ అండి అలా
అయ్యో
మరి ఇంట్లో ఉంటే మళ్ళీ ఫోను లేపోతే టీవీ చూస్తారు చదువుకోరు కదా అండి ఇప్పుడు ఎగ్జామ్స్ టైమింగ్స్ లో అస్సలే చదువుపోతే
అవునండి కాకపోతే పిల్లల మీద ఒత్తిడి అయితది కదా అండి
కాకపోతే ఇ సండే సండే ఉండదండి అప్పుడు కొంచెం ఆశ మొత్తం మొత్తం ఆడుకోవడానికి ప్రిపేర్ చేస్తామండి మొత్తం
మొత్తం ఓత్తిడి పెట్టకండి పిల్లల మీద ఇప్పటి నుండే చదవండి ట్యూషన్ స్కూల్ పోయి రాగానే రెస్ట్ లేకుండా ట్యూషను
అవును
వాటి వల్ల పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారండి
అవునుండి ఇ మరి ఇ తప్పదు కాదాండి
హ్మ్మ్
అంటే పిల్లలు కొంచెం చెప్పినట్టు వింటే ఏం కాదండి వినట్లేదు ఇప్పుడు కొంచెం జనరేషన్ ఇప్పుడు ఎట్లుందండి
ఉ టీవీ చూస్తారా అండి మరి పిల్లలు సినిమాలు అవి ఇవి పెట్టమని ఏడుస్తారా
ఆ మూవీస్ చూస్తారండి ఎక్కువ మూవీస్ మూవీస్ పెడుతనేను హ్మ్మ్ మూవీస్ ఎక్కువ చూస్తుంది కార్టూన్స్ చూడదండి అసలే
అవునా బాగా ట్రాఫిక్ ఉంటదా అండి స్కూల్ కు వెళ్ళేటప్పుడు
ఆ ఆ ఉంటాదండి చాలా ఉంటది ట్రాఫిక్ సిటీలో ఫుల్ ట్రాఫిక్ కదండి
జాగ్రత్త అండి
ఆఓ
కొంచెం ట్రాఫిక్ లో పిల్లలు అట్ అటు ఇటు పరిగెడుతుంటే అది ఇది ముగ్గులు పిల్లలకి ముగ్గులు ఆ జుట్ డు అవి ఇవి మంచిగా నేర్పించండి డ్యాన్సు ముగ్ గ్గులు అవి మన ఎన్కటి అన్ని మర్చిపోతున్నారు ఏమన్నా ఇప్పుడు చిన్నపిల్లలను అడుగు
అవునండి ఇప్పుడు కొంచెం ఉన్న అట్లనే అవుతుంది ఇగ నీ ఇప్పుడు అందరు కొంచెం చాతకాక అందరు పని మనుషులను పెట్టుకుంటున్నాను
టున్నారు ఇప్పుడు బట్టలకి మిషన్ వచ్చింది బొల్లా కి మిషన్ వచ్చింది అన్నిటికి మిష్ ఇన్స్ వచ్చినయి ఇక ముగ్గు అవి ఇవి అసలు మన వెనకటి రోజులు అన్ని పోతున్నాయిండి ఇగ
అవునండి
ఓకే అండి మరి
ఆ ఓకే అండి